హలో నమస్కారం అండి టూ టూ ఫిఫ్టీ ఎయిట్ పడదండి
ఏం చేస్తున్నారంండి
ఏం లేదండి టూ ఫిఫ్టీ ఎయిట్ పడ్డదండి అ టూ ఫిఫ్టీ ఎయిట్ పడ్డది
అవునా ఇంకేంది మామూలుగా టెన్ మినిట్స్ ముందే చే్యండి మరి అట్లా ఆ టెన్ మినిట్స్ దాడితే మీకు కాల్ తీసుకోవట్లేదు కావచ్చు అండి మేమ కదా
ఏమో అండి ఇప్పుడు ఫైవ్ ఇక అంటే తక్కువనే తీసుకున్నా కదండి మరి ఇ ఎంత తక్కువ అంటేలా అండి మరి
ఎందుకో మీరు ఒక్కసారి ప్రాబ్ అయ్య అంటే అదే పని చేాల సబ్లగా ఒక ఇంకా టెన్ ఉన్నాయి కదా టెన్ వరకు ఏంటి చడండి మామిలుకాయ తా మొత్తం తీసుకోకుండా కాల్స్ ఎక్కడ ఎక్కడ ఉంటే దూరంగా ఉంటుంది కదా అండి అదేగాధా
ఉమ్ ఏదయినా టాపిక్ చెప్పరాదండి
ఏముంది మీరు ఆడ పల్లిక తీసుకున్నారా అండి
లేదండి మా అక్కడ పల్లికా పండియారండి తీసుకోలేదు అమ్మ రాలేదు అమ్మ రాలేదో తీసుకోలేదండి
ఆ మా సైడు అముతారట వంద రూపాయల కేజీ అనేసి అన్నారు
ఉమ్
ఉమ్ తీసుకుందామని అనుకున్నాం కానీ ఇప్పుడు ఎందుకు లేనట్టు మళ్ళా
పల్లీలు అది పేలల మొక్క జోనల్ దంట్లో మస్తుంటాయండి
బాగుంటాయి గానీ మామూలుగా పల్లికా పల్లీలు అంటే మన శనక్కయ చెనగ గింజాలు ఉంటాయి కదా పల్లీలు పల్లీలు మామూలుగా ముప్పై ఐదు రూపాయలకు పావు కలో పల్లీలు సరే డెబ్బై నూట నలభై రూపాయల కేజీ పల్లీలు అనుకో మూడు ముప్పై ను వంద రూపాయలకు అది మన వంద రూపాయలు పెట్టి కేజీ శనకాయ తీసుకుంటే కేజీ వస్తాయి అన్నీ రావు కదా
రావండి తక్కువ రావండి
పట్టు పోతుంది కదా మరి అది అన్న అన్నప్పుడు పల్లీలంద తీసుకోవాలి మరి చనకయ్ చాన్ పల్లి గింజెలో తీసుకుంటే అయిపోద్ది కదా అండి నాకు ఆ డౌట్ వచ్చింది ఇంతసేపే
పల్ల గింజలు తీసుకుందనే బెటర్ అండి ఎందుకంటే ఎక్కువ వస్తాయి కదాండి అరకిలకే కొంచెం ఎక్కువ అనిపిస్తే మనం
అదే మరి పల్లీలో తీసుకుంటూ అయిపోద్ది కదా అది పల్లి గింజలు తీసుకుంటా అయిపోద్ది కదా అనవసరంగా ఇవన్నీ తీసుకోవాలి అనేసి చినకాయని తీసుకోవాలి పల్లిలు తీసుకొని ఎప్పుడు తిన్బుదియ్తే అ అప్పుడు వేంచుకోవచ్చుగా ఎటైనా మనం పొట్టుగ తినలేం కదా
అవునండి
తీనీ కదా అదేదో ఇట్లా తీసుకొని ఎంపుకుంటే అయిపోద్ది కదా అని నాకు వచ్చిందండి డౌంటు
చిన్నప్పుడు ఇట్లా మూడు పల్లికాయలుంటే చూడండి మూడు నాలుగు అట్లా అది వోలుస్తా స్తుండే మస్తు సంబరం అనిపించేదండి
ఆ
ఉమ్ వంట అయిందా అండి మరి
అయింది అయింది అండి పొద్దున్నే అప్పుడు ఎగ్స్ ఉడక పెట్టినా మామూలుగా అన్నం వండినా
కాకరకాయ తెల్ల కాకరకాయలు కొన్నామండి మేము
అర్ధం కాలే అర్థం కాలే
తెల్ల కాకరకాయలు కొన్నామండి
తెల్లకాకరకాయలు టేస్ట్ ఉండవ్ అంటారు కదా అండి టేస్ట్ ఉన్నాయా
ఇప్పుడే ఏ అంటే చెట్లకు కాసే కాకరకాయలు అవి అంటే కొంతమంది మార్కెట్లలో తెచ్చినాయి కొంచెం వేరు ఉంటాయండి చెట్ ట్లకు కాసినాయ్ కొంచెం టేస్ట్గా ఉంటాయండి
ఆహా
హ
టేస్ట్ ఉండవంటారు కదా అనేసి ఏమో ఒకక్కసారి. గూడా ఏమంటారో.
ఏమో జుట్టు ఇయ్యాల పిలకేస్. కున్నామండి మతీ పోగొట్.
ఓ నిజం నేనుకూడా వేట్కున్నాండి. నిజంగా.
ఆహా మస్తు ఉడ్కోవత్ మస్తు ఉడ్. ఉక్క పోస్తుందండి ఉబ్బపెడుతుందని పైకేసుకున్ననండి కాకపోతే కొంచెం ఇట్లా ముందటి పక్కకొస్తునయండి.
అవునా నేన్ గూడా నాది గూడా గుండూ కొట్టించుకున్నండి నేన్ గూడా. సేమూ ముందు చూద్దాం లబ్బర్ కంద ఉద్దాం అ దని మీతో మాట్లాడుకుంటడానే యేస్కున్న.
ఉమ్
వేస్. కో సరకీ ఆ
బాగా ముందుకొస్తున్నాయండి.
ను వేసుకున్నా మంచిగానే అనిపించింది గానీ జోకు మీర్ జూస్తే నవ్వుతారండి నిజంగా అంత జోగు ఉంది.
నా నాది గూడా గోరంగా ఉన్నదండి భద్రాస్. సిన్మలా ఆది ఆదేస్కుంటాడు జూడండి.
ఆ.
అంటే కొంచెం పెద్దగానే ఉంటది మన అయ్యగారి వేసుకుంటాడు చూడండి అట్లా అనిపిస్ అనిపించిందిండి డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో చూసుకున్నానండి.
నా మీద వెనుకకుందా అండి.
ఆ మీరు పైకేసుకున్నారండి.
పైకేస్తున్నాండి.
అహే వీకేసుకున్నారా అండి.
ఉమ్.
ఆ చిన్న పిల్లలెక్క పిల్కేస్కున్నారా.
ఉమ్
అవునా మీ వెనకకేసుకున్నాం గాని ముందట పలిగిందండి కొంచెం పలేస్తున్నాయి ఏంటికలు క్లిప్ బేట్టుకున్న ఒకటి ప్లక్కర్ అది. తిట్టాపు.
చూడండి మీక్ బేడుతున్నా ఓ చూడ్డానికి చాలా బక్కా కానీ మ్యాచింగ్ లా.
అవునండి డ్రెస్సింగ్ మ్యాచింగ్ జేస్కున్నారా.
ఉమ్ ఉమ్. చూస్తున్నారండి. జుట్టు. హలో. న్నారా అ చేసుకున్నానండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.